కీర్తి
ఆ విష్యంలా
ఏంచేస్తునవ్
ఏం పా నువు ఎమ్ చేస్తున్నావు
ఉమ్ ఇగ ఏం చేయ్యాలా అని ఆలోచిస్తున్న
అవునా ఉమ్ నాకు హట్ట అన్నించే లేదు హ ఎమ్ ప్లాన్స్ లేవు మంచిగా నిద్ర పోల్
ఇప్పుడు పడుకోవడమేనా
అవును కాళ ఇంటికి వెళ్దాం అనుకుంటే అ నించలేదు
హ్మ్ సరిపోయింది
హ్మ్ చెప్పు
ఏదో చెప్పాలనుకుందా మర్చిపోయినా
అవునా అలా ఎలా మర్చిపోతారండి మీరు గుర్తు తీసుకొని మళ్ళీ మాట్లాడండి
అంతే అండి మేము మర్చిపోతాం
అంత మతి మరిపునా
నాకు అక్కడ ఉన్నప్పుడు నిద్దరే రాలేదు కదా ఇక్కడ రెండు నిమిషాలు అట్లా తల కింది కేస్ చేటాలని నిద్రపోతున్నాను భారీగా లవ్వులుపోయా
యా అంటే వాకిలి పెద్దగ జెయ్యిపిమనాలా
హ్మ్ చెయ్యపించేది ఇంద లాస్ట్కి
అంత లావెం అయ్యుండవులే
నిజంగానే లావైన ఫీస్ మొత్తము ఊదిపోయింది పడికోని పడికోని బాగు బట్ అది ఎందుకో ఇంగ కాని నిద్దరే రాదు ఇక్కడ ఎందుకు వస్తుందో ఏమో అర్థంకాదు
ప్రశాంతత ఫస్ట్ ఇంపార్టెంట్
అంతే
ఇక్కడ ఉన్నప్పుడు చదువు చదువు చదువు అని టెన్షన్
ఆ యా చదువులేదు పెద్ద చదువుతా నాన్నే చదవదు చదవల నిజ్జం చెప్పాలంటే నాకు అవి మార్క్స్ వచ్చిండేది అది గ్రేట్ అనిపించింది నేను చదివిన చదువుకి అవి వస్తాయనుకోలె అసలు పాస్ అయితే గ్రేట్ అనిపిచింది
నేను అస్సలుకే చదవలేదు మళ్ళా నాకు ఎన్ని పాయింట్సు వ చ
ఈ సెమ్ చానా దారుణంగా చదివినా అసలు ఏం చదువుకోకుండా ఏమోలే అట్లా ఐ పోయింది మార్క్స్ వచ్చిన ఒకటే రాకపోయినా ఒకటే అనిపిత్తది వచ్చినా వేస్టే రాకపోయినా వేస్టే
ఫెయిల్లేం కాలే కదా అన్నీ పాసే కదా ఇంకేం
సెట్ ఆల్ సెట్ ఇంకేం కాలేజ్ లో స్ సమాచారం
ఏం లేదు పోతా ఫస్ట్ పిరీడ్ నిద్రపోతా సెకండ్ పిరీడ్ ఫోన్ చూస్తా వచ్చేస్తా ఫస్ట్ పిరీడ్ మేడం ఏమందు ఫుల్ నిద్రపోతా పోతానే మేడం అటెండెన్స్ చేసినప్పుడు మేడం రెండు సార్లు అప్పుడు లేసి ప్రజెంట్ మేడం అంటా
హుహు
వస్తా మళ్ళీ వస్తానే నిద్రపోదామంటే నైట్ నిద్ర లేదని, అట్లే మేలుకోని ఉంటా రూమ్ లో
మా రూమ్ లో ఎవరెవరు ఉన్నారు?
మీ రూంలో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎవరు లేరు, నైట్ అయితే ఆశృతి ఈశృతి పనుకుంటారు నేనైతే పోలేదు అడగలేదు కూడా పడుకుంలా అని
అంతే
అబొవె నైట్ నన్ను పిలిచలేదు ఆ శృతిని ఎమన్నా పిలిచిందేమో ఇంకిద్దరు పడుకోండిన్నారు. ఉమ్ నా రూమ్ లో నేను పడుకున్ ఇంక తినేటప్పుడు అంటావా ఇంక తను లేట్గా తినడానికి పోయింది నైటు, నేను ఇంక బయట తిన్న బిర్యానీ తెచ్చుకొని తిన్నాను నేను
వావ్ ఎంజాయ్.
ఉమ్ ఇంకా అందుకనేసి ప్రగ్ పిలిచలేదు ఇంక పోదున్నే నేను కాలేజ్ పోలే కావటి తొందరగా తినేస్తా వావ్వా లేటుగ వస్తది. ఇంకా టీసీఎస్ చదవవా ఎప్పుడు స్టార్ట్ చేస్తావ్ చదివేది?
నేను అసలు టీసీఎస్ కి చదవాలనీకోట్లేదు.
మల్ల ఎలా రాస్తావ్?
అంత డైరెక్ట్ ఎటాకే
మరి ఇంటర్వ్యూగాని ఉంటుందంటనే.
ఆ అది ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఆ దాని తర్వాత ఇంటర్వ్యూ.
అవునా ఎక్కువ పాసు
ఎందుకు తెలియనిర్ టి మార్క్స్ లేవు ఉంత ఓవరాల్గా తెలీదు
ఓహో
క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు.
లిఖితక్క అప్పుడు చదువుకోనిన్న?
ఆహా లిఖితక్క కూడా ఏం చదవలేదు.
ఉహ్ ఉమ్ ఆ అక్క అయిన టాపర్లే
ఆ అక్కది ఆప్టిట్యూడ్ ఏం చదవలే.
ఉమ్
ఉమ్ ట్రైనింగ్ సెషన్స్ కూడా అటెండ్ కాలే అసలు ఉమ్ కాలేజ్ లో అప్పుడు ఒకటి పోయి వచేసర్ ఆ
వాళ్ళకి ఆప్టిట్యూడ్ అవన్నీ చెప్పేకస్తారు కదా? వాళ్ళు గవర్నమెంట్ జాబులు రాలేదు.
అదే కదా అందరు అదే కోశన్. అంద అందరూ చెప్పే వాళ్ళకు వాళ్ళకే రానప్పుడు మనకేం వస్తాయ్.
ఉమ్ అదే కదా ఇంకేంటి విశేషం?
చెప్పాల
మీ మీకు పాటలు పాడడం వచ్చా
నాకు రాదు. ఇంకా నీకే వచ్చు డ్యాన్స్ బాగా వేస్తావ్ వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర
నో నో నో నో నో అలా ఏం లేదు మీరు ఎప్పుడు తీసుకున్నారండి నా వీడియోస్
చాలే
నెక్స్ట్ మూవికి నేనే కోరీయోగ్రాఫర్ని
అవును ఆ నాకు తెలియదు
హీరోయిన్ నచ్చి ఈ శృతిహాసన్
అబ్బ హీరో
హీరో ఇంకా ఫిక్స్ కాలేదు అంటే జస్ట్ సాంగ్ ఒకటే
సంపూర్ణేష్ బాబు పెట్టాల అనుకుంటాన
హి చి న ఏం కాదు గాని ఒక అల్లుఅర్జునో మహేష్ బాబు ఎన్ యార్ నేను ఫస్ట్ రౌండ్ పెట్టాలనుకుంటున్నానండి రామ్ పోతినేని సూపర్ డ్యాన్సర్ అసలు నేను రామ్ ఒక్క సినిమా తీయాలని అనుకుంటున్నాం త్వరలో వస్తాది అది కూడా
అబ్బా ఫ్యాన్స్ హట్ అయితారు చూస్కోండి
సరి ఇంకా వావ్ ఒక ఫ్యాన్ తో తీసు నడుసల్ రామ్ ఎంత గ్రేట్ అ
ఇంత మంచి ఫ్యాన్స్ పెట్టుకు ఇంత మంచి ఫ్యాన్స్ అని పెట్టు కొని తొక్కులో ఈ ఫ్యాన్ని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసినావని రామ్ నేసుకుంటారు
ఏమి ఏసుకోరు తోకేసిన కూడా రామ్ ఉన్నాడు నాకు పక్కకులాకుంట
ఆ ఉంటాడు ఉంటాడు
మీ ఫేవరెంట్ హీరో ఎవరండి బ్రహ్మానందం ఆ
మాకు ఫేవరెట్ హీరో ఎవరు లేదు రండి
ఫవరెట్ హీరోయిన్ నో నో గార్డ్ చెప్పలేదు
ఎవరిది మంచి సినిమా అయితే వాళ్ళ అంతే అండి
హీరోయిన్ నేనే అనుకో ఆఫ్ కోర్ట్స్
ఆహా అట్లా అనుకోవాలవును నీ సాటిస్ఫెక్షన్ కి ఎందుకు కాదను ఆ కీర్తి అనీ ఒకరుండే
అవునా చాలా బావుంటది కదా తను
మీరెట్లా చూస్త న్నారు
అ నాకు తెల్సు అంటే మీరు పేర్ చెప్తానే నాకు ఊహించుకుంటున్నా తనని చాలా బావుంట
ష్ కుంటనరేమొకాదు కీర్తీ నెల ఉత్త కీర్తీ
నేను కూడా కీర్తిని కీర్తి సురేష్ ని అయితే అంతగా పోగడను నేను
ఆ కీర్తి నీ క్యూట్ గా మేము మారక కీర్తి అంటాం
ఓ అవునా తను కూడా చాలా బాగుంటుంది చాలా మంచి అమ్మాయి
ఆఫ్ శారీకా ఆ రైస్ ప్యాకెట్ కుడ ఇయ్యదు రష్ ప్పట్టు కాదు కదా
మంచి వ ఇవళకి ఏన్ పండుతాయ బియము
అవును బియ్యం పంటే పండేవాళ్ళు మాత్రమేన అబ్బ అది ముందే చెప్ పల్ల అయ్యోనవ్వడానికి కుక్క రావట్లేదె
చూడు అంత పెద్ద జో కెసా మీరు మండే వస్తున్నార అలా అయితే
నో
నొ నో
వస్తే వెనస్ డె వ మన్ండే పూజుంది
ఏం పూజ
ఆ బూజ చేపిస్తున్నారు అక్కడికి పోల
హు హు హృ
నాకోసం రావాలనే లేదు మళ్ళీ దాంట్లోదు రాళ్ళ అట్లనే ఇక్కడా ఉండలేము ఖాళీగా
అవును అవును
రెండు కష్టమే ఇంకా మనం ఎక్కడ ప్రశాంతంగా ఉంటామో అ అర్థమే కాదు